ఇప్పుడు అచ్చిందండి అండి మా బాబుకి లంచ్ చెప్పిస్తున్నాండి వన్ టైమ్ స్కూల్ ఉంది అయిత్ తే తినిపిస్తున్నా అవునండి హ ట్వెల్వ్కే తీసుకొచ్చినా అవునండి మా బాబు ఇప్పుడు ఎల్కేజీ పాపా ఫస్ట్ క్లాస్ ఊ ఆ వెళ్ళింది ఆమెకి ఫోర్ వర్క్ ఉంది టూ టైమ్స్ ఉంది వీళ్ళకు వన్ టైమ్ ఉంది. ఆ ఆమె ఫస్ట్ క్లాస్. అవున్ అవున్ చదువుతదండి.
ఆహా
అవునండి
ఇంకేంటి మరి విశేషాలు ఎవరెవరూ ఉన్నారు ఇంట్లో మరి నీతో. ఇంకా ఏం తిన్లే బిర్యానీ చేస్తాన్నాంమండి మా చిన్నబాబు దగ్గరికి వెళ్ళినమండి పొద్ద్ దున్నా
ఓకే ఓకే ఎవరెవరూ వెళ్ళిండ్ ఆండీ ఇద్దరు ఓక్ కే ఆ అక్కడా ఫుడ్డు ప్రిపేర్ చేసుకుంటారా లేకుంటే. పార్సల్ బయట నుంచే తీసుకా వస్తార. ఓ కే ఓకే ఓకే ఎక్కడ ఉంటారండి ఆయనా.
ఊహు వేరే
ఓకే ఓకే ఓకే ఓకే ఓక్ కే ఇంకా అండి చెప్పాలే ఇంకా చెప్పాలి బాగున్నాం బాగున్న్ న్నాం అండి ఆ అవునండి మా అన్నయ్య గారికి హెల్త్ బాగాలేదండి ఆయనకీ మొన్న అవస్త్ త బాగయిందీ కడుపు మొత్తం టైట్ అయిందీ ఆయనా కూర్చోడానికే రా ఆ చూడలేదు అసల్కీ. స అయితే తీసుకెళ్ళారు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ ఉందండి.
ఊహ్
తీసుకెళ్ళారు గానీ నిన్న నైట్ అడ్మిట్ చేశారు నిన్న మార్నింగే రీచ్ అయ్యారు గానీ. అక్కడ రూమ్స్ ఏమి దొరకలే ఫైనాన్షియల్ ఇష్యూ గూడ ఉంది కాబట్టి. నిన్న అన్నయక్ ఆహా హా స్టార్టే జెయ్యలే ఇంకా ట్రీట్మెంట్ ఆ జస్ట్ అడ్మిట్ చేశారు అవునండి
మనకూ ఫైనాన్షియల్ ఇష్యూ తోనే మన ప్రాణాల మీదకి వస్తుందండి.
అవునండి అవునండి అ
మధ్య మధ్య తరగతీ వాళ్ళకు ముందు ఫైనాన్సే.
కొంచెం మంచి వెల్సెటిల్ ఉంటే ఇంకొకటి ఏందంటే. చాలా అవి గూడ ఉన్నాయి కదండి. పాలసీలు ఒకవేళ మనకు డబ్బులు ఎక్కువున్నప్పుడే చే కొని ఉంచుకుంటే ఇట్లాంటి ఒక రోజు ఒస్తే మనం ముందు జాగ్రత్త్. త్తగా ఉండొచ్చు అదే అదేమైనా మంచిగున్నా మనక్ కేమైతది అనుకుంటాం గాని చాలా ఎళ్లినయి ఇప్పుడు ఫస్ట్ జమానా అంటే ఏం లేకుండే గాని. ఇప్పుడు అప్డేట్ ఉన్నా ప్రతి ఒక్కా టికి శ అవునవును ఒక టెన్ లాక్స్ ది మనకు అరామ్సే అయ్యేద్. ది గదా అవున్ అవునండి పరషాన్లో ఉన్నారండి. చాలా పరేషాన్లు ఉన్నారు అవునండి అవును ఇక చూడండి ఎంతయినా కూడా గ్రాండ్ పేరెంట్స్ అంతేం చేయలేవు భార్య ఇబ్బంది వాళ్ళు ఎంత చూసుకున్నా కూడా హస్బెండ్ లేంది వాళ్ళు ఎంత చూసుకుని ఒక హద్దు వరకు చూస్తారు అప్పుడు ఎవరైనా కాని అజ్వల్ గా ఎవరైనా ఆ ఇట్లా అట్లా హస్బెండ్ ఉంటేనే అది బాగుంటది వాళ్ళు ఎంత చూసినా ఏం చూసినా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ చూడగలుగుతారు కానీ అవును
మరి వాళ్ళ మమ్మీ వాళ్ళు బాగున్నన్నారు మరి వాళ్ళకు
వాళ్ళ డాడీ కూడా పని చేయడండి వాళ్ళు పరేశాన్లు ఉన్న వాళ్ళ డాడీకి కూడా క్యాన్సర్ అయి ఉంది వాళ్ళు కూడా ఫైనాన్షియలీ అవునవునండి పాపం ఆమె అటు చెప్పలేదు ఇటు చూడలేదు అవునండి టూ టై సో మరీ ఇబ్బంది పడతాంది ఆమె ఇ గామె కొంచెం మన లెక్క మరియు ఇంగా ఉండదండి ఆమె మొత్తం లోపల లోపల ఇబ్బంది అయితే ఎవరి టైనా ఉంటది ఏం టెన్షన్ కానీ కొందరు బయట వడ్ తరు కొందరు లోపటి ఉంచుకుంటారు అట్లా మా వదిన గారు
ఇప్పుడు పిల్లల్ని వదిలిపెట్టిపోయింది పాపం మది చెప్పండి ఆమె ఏజ్ ఎంత ఆమె ఎంత హా అందుకే కొంచం వచ్చిన అప్పుడే కొంచెం మా ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి ఆ డ్రింక్
సిక్ మంత్స్ బ్యాక్ ఒక చిన్న ఆ ఎట్లా అంటే ఒక చిన్న జడ్గా లెక్క ఫీవర్ వచ్చింది అప్పుడే కొంచెం సిం టమ్స్ బయట పడ్డాయి
అప్పుడే కొంచెం మీరు చూస్
అయితే వాళ్ళు కొంచెం అంత అంత శోషోయం చేయాలి ఎవరికి చెప్పడమ ఏదో ఒక సలహా ఇస్ కదండి మా ఏరియా ఎట్లా అంటే అందరూ ఎవరెవరు ఉన్న కూడా మంచిగా కలిసి ఉంటారు మంచి సలహా ఇస్తారు కొంచెం బయట పడితే ఎవరి నోట ఏం మాట పడతదో తెలీదు కదా ఐడియా
అవును అవును లేదు అప్పుడు ఒకప్పుడు నేను తే ఆళ్ళన్నారు వాళ్ళ వాళ్ళ ఆవిడనే తిట్టిరట ఎందుకు అందరు చెప్ తారు అందరు ఇంటికి వస్తారు చూడ్డానికి ఏమైందని వస్తారు అని అన్నారట ఇద్దరు భార్యభర్తలు
అదే ఇప్పుడు ఎవరు వెళ్తలేరండి మేము కూడా చూసి చూసి వెళ్తామండి ఎందుకంటే మరీ వాళ్ళు ఫీల్ అయితా ఉంటారు అవునవునవును అంటే వాళ్ళు ఇక మ మనకే మనర్ కానీ ఎదుటి వాళ్ళకి అంటున్నారు మనం చూసి ఉంటే అయిపోతది కదా అని
అంతే ఇప్పుడు వాళ్ళన మన ముందు అన్నారు మనని వాళ్ళ ముందు కూడా అనచ్చు
ఇలా అందు గురించి మేము చూసి చూసి వెళ్తాం అండి అంతే ఉండెందుకు వాళ్ళు ఇబ్బంది పడ ఎందుకు అవునండి ఆహ్ ఉ ఆ అవునండి అవునండి మా నాన్నగారండి ఆహా లేదండి ఆయలా ఇంకెళ్ళలే ఇంక స్టార్టే గాలే మొహరం ఉంటే కొంచం వేరే దిక్కు వెళ్ళండు ఆ దో బైడ్స్ త ఫినిష్ ఫై రుపీస్ ఐన ఫై రూపీస్ ఓయ్ ఇంకండి ఇవాళ చిక్కుడుగాయ జేసుకున్నమండి గాదండి
వెళ్లిరా డూటికి
ఆ లేదండి లేదండి అంటే ఆయన ప్రతీసారి పిల్వడండి కొన్ని చూసి చూసే పిలుస్ తడు వాళ్లక్ ఇద్దరిద్దర్ డైవర్లున్నై ఆ నేన్ బి ఇస్తా రెంట్ అవున్ అబ ఆనకు టూ ల్యాక్స్ ఉందండి ఆనకు మీదనే ఎంతో వస్తయట ఆర్ ఎన్ బి రోడ్లు సాంక్షన్ జేసే సారాయన ఆ
పొకపాయె నేలా సాల్రయితె
లేదు లేదు పో పోని అట్లేముండదండి ఆయన వాళ్ళ ఆయనా హైదరాబాద్లో విల్లాగడుతున్నాడు సాంక్ష న్ అక్కడ మొత్తం చూసుకోవాలి గాబట్టి ఇగ ఇక్కడ లోకల్ కొంటలేడు గాబట్టి ఈ మధ్యన ఎక్కువ పో తలేడు మా ఆయన ఇంట్లనే ఉంటున్నడు ఎక్కువ శాతం లేకపోతే వాళ్ళమ్మగారి దీ మంచిర్యాల్ అక్కడికెళ్ళి వాళ్ళకు ఏమైనా అవసరం ఉన్నాయో డిమార్ట్కు ఆ అట్ల తిరుగుడు షాపింగుంటే జేపిచ్చుడు కరీంనగర్లేదన్న వార మళ్ళ హైదరాబాద్ల చూసి రాడానికొకవేలెళ్తే అప్పుడెళ్ళుడు అ ట్లట్ల చేస్తరాయన ఆ అవునండి అట్ల
ఆ అట్లెళ్లినా వెళ్తరన్నట్టు
ఆ అట్లెళ్ అ పర్సనల్ డ్రైవర్ వేరే ఉన్నడూ ఆ టీస్ డ్రైవర్ వేరు వేరే ఉన్నరు ఆయనకూ ఇద్దరిద్దరున్నరు
అట్లనా మమ్మ ఒక నెలలో నాలుగైదు సార్ల
అవును పిలుస్తరు పిలుస్తరు తీన్ బయటోత్తె ఖతం ఇంకా అండి చెప్పాలి మీరు అవునండి మార్నింగే తీస్కెళ్లి చేసాము వడ ఇంక వడ ఇడ్లీ ఆమెకిష్టం తింటది అని అదే ఇచ్ చామండి ఆ తింటదండి మనం ఫుడ్డు పంపిచ్చినా తింటది ఆ ఆ మనమూ ఆమెకు డ్లీ దోశా వడా ఎల్లో రైస్ ఇట్లాంటివి పంపిస్తం అండి ఆ చాలా ఇష్టం తోటి దింటదిగ ఇవి
అటెట్ అట్లే ఎటు ఎట్లుందండి వెదరు
ఇటు మొత్తం ఇటు కూల్గా లేదూ ఇటు ఎండగా లేదం మళ్ళీ ముందే లోపట లోపట ఆ వేడి అవుతుంది ఓకే వర్షం వస్తదేమో అండి ఇక ఈవినింగ్ వరకు
ఇక ఎట్లుంటదో
ఈ ఈసారి ఎక్కువ వర్షాలు లేవు అనేసి సూచనలు ఉన్నాయి ఏమవుతయో మరి అవునండి
తిన్నారండి మరి
ఆ మేము అప్పుడే తిన్నామండి ఇప్పుడు బాబుకి హోమ్ వచ్చిన తర్వాత స్నానం చేసిండు బాబు ఆ అయితే చేసిన తర్వాత తనే స్నానం అయిన తర్వాత హోం వర్క్ చేస్తాడు ప్రతిసారి సరే ఆ తర్వాతనే తింటా అంటాడు అండి టూ టైమ్స్ కానీయండి వన్ టైం టైం కానియండి ఫస్ట్ హోమ్వర్క్ కంప్లీట్ చేసిన తర్వాతనే తింటాడు ఆ అవునండి ఇద్దరి కి చదివిపిచ్చుడే అవునండి అవునండి ఆక్టివ్ ఉంటాడండి ప్రతి దాంట్లో బాబు అయితే ఆ ఆమె ఒకటి ఆమె ఇష్టం మీకు ఆమె పెరుగుతా ఆమె మీద డిపెండ్ చిన్నప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండేయండి అందు గురించి ఆమెకు ఎక్కువ ఫోర్స్ మేము మ సా క క ఇ కా అవునండి అవునండి చాలా చేంజ్ అయింది ఇంకొక కటి ఏందంటే చెప్ప డు అక్కడ మాకు డాక్టర్ ఎందుకంటే అవన్నీ ఆమెకు ఎఫెక్ట్ అయింది వాటర్ తాగింది కదా
అవును
ఏదైనా కూడా కొంచెం స్లోగా ఉంటది గానీ అన్ని పర్ఫెక్ట్ అయితే మీరు టెన్షన్ పడాల్సి అవసరం లేదు మేము కొంచెం పరషాన్ అయినామండి త్రీ ఫోర్ ఇయర్స్ ఆమె తీసుకెళ్లడం తీసుకురాడం మనీ విషయంలో కూడా అట్లా అట్లా అట్లా అవునండి చదువుతుంది మంచి గా చెప్పినట్టు అన్ని చెప్తది అందరు కావాలి అంటది ఒక్కసారి చూస్తే వాళ్ళకు పిలిసి మరి పలకరిస్తది అట్లుంది ఆమె హ్యాబిట్స్ అవునండి థాంక్యూ అండి మా